హలో అవు బాగున్నారా
ఆ బాగుందండి మీరు బాగున్నారు
అ బాగునం అండి ఈ రోజు మనము వాతావరణం గురించి తెలుసుకుందాము మీకేమైనా ఐడియా ఉంటే చెప్పు
ఈ రోజు మేము మాకు సైడ్ వర్షం ఎక్కువగా పడుతుందండి ఆల్మోస్ట్ థర్టీ డిగ్రీస్ సేన్ థర్టీ సెంటిమీ టర్ల వర్షపాతం అనేది కురుస్తుందండి
అ మాకు అంతే అండి ఈ రోజు వానువాడంగానే ఉందండి మీ సైడ్ గున్నా వాన పడుతుందాండి
అవునండి మార్నింగ్ నుంచి పడుతుందండి వర్ష అనేది ఆగట్లేదు ఇంతకు ముందు అంత బాగా ఎండలు కాయడం వలన ఇప్పుడు వర్షాలు అనేటివి వస్తున్నాయండి
అవునండి ఈ సిని మా సైడ్ గూడ వర్షం అనేది బాగా పడతాదండి ఫుల్ గా లాస్ట్ త్రీ డేస్ నుంచి వర్ష అనేది ఫుల్ గా వస్తుందండి మీ సైడ్ అండి
అవునండి మా సైడ్ కూడా అంతే త్రీ డేస్ అవుతాందండి వర్షం రాబట్టి
అయితే ఈ వర్షాల వల్ల చాలా నష్టాలు లాభాలు ఉన్నాయండి మీకేమన్నా తెలుసా?
అవునండి ఈ వర్షాలలో చాలా వరకు రైతులక్ అయితే చాలా నష్టాలు అయితే ఉన్నాయండి ఆ ఎక్కువగా ఇప్పుడు వరి పంట అనేది ఏస్తుంటారు కదా అండి ఆ వరి పంట అనేది ఇప్పుడైతే చేతికి అందే టైం లో వర్షాలు అనేది పడుతున్నాయండి ఆ వర్షం ఆ వర్షం వల్ల ఇవి ఇవి తడిచిపోయే ధాన్యం అనేవి తడిచిపోతున్నాయండి
అవునండి మా సైడ్ కూడా అలాగే వర్ష అంటే వర్షాలు రావడం వల్ల చాలా మంది రైతులు అనేది వాళ్ళు కోల్పోతున్నారండి పంటలు నష్టపోతున్నారు
ఇంకా రైతులకు చాలా ఇంకా చాలా రకరకాల పంటలు అనేది వేస్తూ ఉంటారు కదా అండి చినాక చెన్ వేరుశెనగ అంటా మామిడి ఉమ్ చిని తోట ఇంకా చానా రకాల
అరటి, మామిడి చె దోసకాయ అంటా ఈ టమోటా పచ్చిమిర్చి ఇవన్నీ నష్టాలు జరుగుతుంటాయండి ఇప్పుడు
ఆ
ఉమ్ మీ సైడ్ రైతులు ఎక్కువ ఏ పంటలు వేసారండి
మాసైడ్ ఎక్కువగా వేరుశెనగ ఎక్కువ వేస్తామండి అలాగే చినీకాయలు మామిడి తోట ఇంకా చాలా రకాల పంటలు అనేవి వేస్తూ ఉంటామండి ఎక్కువగా ఈ చినీ తోట అనేది ఎక్కువగా పండిస్తుంటారు
చినై తోట చినై తోటకు మంచి రేటు ఉందంటున్నారు రండి ఇప్పుడు మీ సైడ్ కూడా మంచి రెట్ ఉందను
అవునండి ఇప్పుడు చినీకాయలకు చానా రేట్ ఉందండి ఒక్కో టన్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ అట్లా వెళ్తుందండి ఇంకా బాగా కాయ కలర్ బాగా వచ్చిందంటే ఇంకా చానా రేటు పలుకుతుందండి
అవునండి మా సైడ్ కూన బా చెప్పండి
ఇంతకు ముందు రైతులకు సరైన గిట్టుబాటు ధర అనేది లేకుండా ఉండేండి ఇప్పుడు చిని పంట అనేది తక్కువగా ఉండటం వలన రేట్ అనేది ఎక్కువగా పెరిగిందండి
అవునండి మా సైడ్ కూన మా సైడ్ ను అలాగే ఏమది చినీ తోటకి మంచి రేట్ అనేది బాగా పలుకుతనం మార్కెట్లలో కూడా బాగుందండి ఈ అరటి తోటకు అనేది రేట్ తగ సరిగ్గా లేదండి మీ సైడ్ కూడా అలాగే ఉందండి అరటి తోటకు
అవునండి ఇప్పుడు ఎక్కువగా వర్షాలు అనేటివి పడుతున్నాయి కదండి గాలి ఎక్కువ విస్తుంది ఈ ఇగురు గాలులు ఈ గాలుల వల్ల ఆరిటి చెట్లు అనేటివి పడిపోతున్నాయండి ఆ గోల గోలలు ఉంటాయి కదండి ఆ బరువుకి గాలికి పడిపోతున్నాయండి దీని వల్ల రైతులకు చాలా నష్టం అనేది కలుగుతుందండి
భారీగా నష్టాలు జరుగుతున్నాయండి మా సైడ్ కూన అసలు సరిగ్గా ఒక్కొక్కసారి అయితే అయితే ఒకప్పుడు మంచి రేట్ ఉండేది ఇప్పుడు మంచి రేట్ ఉన్నా కూడా నష్టం ఎక్కువ జరుగు తనండి ఈ గాలుల వల్ల అనవసరమైన గాలి అని వి స్తున్నాయండి
కానీ ఇప్పుడు వర్షాలు పడే టైంలో వర్షాలు పడట్లే లేదు వాతావరణం అనేది చాలా మార్పు వచ్చిందండి అప్పుడు తిన్న వర్షాలు పడట్లేదండి
అవునండి మా సైడ్ ఎంతండి అప్పట్లాగా వర్షా కాలంలోనే వర్షాలు అనేది కురుస్తుండయి ఇప్పుడు వర్షాకాలంలో గున ఎండలు వస్తున్నాయని భారీగా వర్షం అనేది తక్కువ మీ సైడ్ కూన అలాగేనాండి
అవునండి ఇప్పుడు వర్షాకాలంలో వర్ వర్షాలు పడట్లేగా అదిగాక వే ఎండాకాలంలో ఎండలు ఉన్నా గాని వర్ష్ భారీగా ఎండలు కాస్తున్నాయండి ఏ టైమ్ లో అడ ఆ ఏ కాలంలో అవి అవి పడితేనే బాగుంటుందండి ఇవి మార్ పు జరగడం వలన రైతులకి చాలా ఇబ్బందిగా ఉందండి పంటలు పండించడానికి
కాదండి మనుషులకు గునా సరింగా ఉండట్లేదు మనుషుల కూన చాలా వరకు ఆ ఫుడ్డు అలాంటిది అంటే వాతావరణం చేంజ్ కావడం వల్ల ఫుడ్ కూనా వేరే రకమైనవీ వస్తాకండి అన్నిటికీ అలవాటు అయిపోతు నారు హెల్త్ ఇష్యూస్ అనేది వస్తున్నాయండి మీ సై
అవునండి మా సైడ్ కూడ ఉంది ఈ వాతావరణ మార్పుల వలన వే వేడికాలం అనేది లేదు ఈ చలికాలం అనేది లేదు ఎప్పుడు చూసినా మనషుల ఆరోగ్య ఆరోగ్యానికి చాలా ఇబ్బందిగా ఉం
అది ఒక సీజన్ అంతా ఒకే రకంగానే అనిపిస్తదండి చలికాలంలో ఎండలు కయడం భారీగా ఎండాకాలంలో వర్షాలు సరిగ్గా లేక ఎండలెక్కు బారీగాయడం చలి పెట్టడం డిఫరెంట్ డిఫరె ఫ్రెండ్ సీజైన్స్ అన్ని ఈ కాలం ఈ ఈ సంవత్సరంలో చూస్తున్నామండి
అవునండి
మీ సైడ్గాని అంతేనండి అంటే ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం బట్ చలి పెడుతందండి
అవునండి ఇప్పుడు వర్షాకాలంలో మా మా సైడ్ కూడా అంతేనండి చలి అనేది పెడుతుంది మార్నింగ్ పొద్దున అయ్యే సరికి చలి అనేది పెడుతుందండి ఈ చలి వల్లే నేమొ వర్షాలు సరిగ్గా పడడం లేదండి
చనా సీజన్స్ ఉన్నాయండి ఏదో ఏ ఎప్పుడేలాది మార్పు చెందుతుందో కూడా అర్థం కావట్లేదండి మీ సైడు మంచిగా పంటలు వేసారండి
మ్ మా సైడ్ బాగా పంటలు అనేటివి చేస్తుంటామండి మేము ఎక్కువగా భూమిని ఎద్దుల పండితో దున్ని చదును చేయడం ఇంకా విత్తనలు భూమిలో నాటడం ఇవి వేరుశనగ విత్తనలు భూమిలో వే వేయడం ఇట్లా వాటికి అవసరమైన నీటిని ఒక బోరు ఒక బోరు బావిని అనేది ఏర్పాటు చేస్తామండి నీళ్ళు పడటానికి ఆ నీటి ఆ నీటి ద్వారా పంటలు అనేవి పండిస్తామండి లేదా కు దగ్గర ఉంటుందండి ఆ చీరు ద్వారా నీటిని పంటలకు అందించడం జరుగుతుంది మేము ఎక్కువగా
అ మీ సైడే ఎక్కువ చెరువులు ఉన్నట్లున్నాయండి బాగా
అవునండి మా సైడ్ చెరువులు బాగా ఉన్నాయండి
మా సైడ్ అంతగా లేవండి
ఎప్పుడైతే మనకి వేసవి కాలం అనేది వస్తుందో ఆ టైం లో నీరు చాలా తక్కువ ఉంటుందండి నీరు అనేది దొరకడం కష్టం అవుత్ తుంది ఉన్న చెరువులన్నీ ఎండిపోతాయండి
అవునండి మా సైడ్ ఇప్పుడు చెరువులనేవి లేవండి త్ తక్కువగానే ఉన్నాయి బట్ ఎండల వల్ల వి ఇంకిపోతున్నాయండి ఎండలు భారీగాస్తున్నాయి కదండి అందుకు
అవునండి
మ్ మీ సైడ్ ఎండలు వర్షాలే కాకుండా ఎండలుగును బాగున్నాయండి మీ సైడ్
అవునండి మాకు వర్షాలతో పాటు ఈ ఎన్ వర్షాలు అనేటివి చాలా తక్కువగా పడుతున్నాయండి అ అదిగాక ఇప్పుడు అకాల వర్షాలు ఇలాంటివి పడుతున్నాయి కదా అండి జలాలు తగ్గిపోవడం పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం వంటివి రైతులను చాలా ఇబ్బంది పెడు తున్నాయండి రై త్ మ్ ఇప్పుడు రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు
చాలా వరకు చాలా ఉన్నాయండి ఎదుర్కొ నేటివయితే
అది పంట చేతికి వచ్చినప్పుడు అవి వర్షాలు అకాల వర్షాల వల్ల దెబ్బ తినడం జరుగుతుందండి ఈ పంటలకు మీరు ఎలాంటి అన్ని రకాల మందులను వాడతారండి
ఇప్పుడు తెగులకి సంబంధించిన తెగులు పంటలు వేస్తారండి పంట అభివృద్ధి చెందడానికి దానికి సంబంధించినెట్ వేస్తామండి ఇంకా లైక్ కొంతమందికి దిగుబడి తక్కువ ఉన్నప్పుడు దిగుబడి ఎక్కువ బాగా రావడానికి అదే పంట బాగా రావడానికి పెరుగుదల రావడానికి అన్ని చేస్తారండి మా ప మందులన్నీ మీరు అండి
మేము ఎక్కువగా పంటలకయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కదా బయ బయట ఏవి కొను కొనుక్కొని రామండి ఇప్పుడు ఆవు పేడ ఇలా ఉంటది కదా అండి ఏమైతే ఆ ఎరువు
ఉమ్
ఎరువులను ఉపయోగించి పంటలకు ఉపయోగిస్తామం అండి ఎకువగా ఈ క్రిమిసంహారక మందులను వాడటం జరుగుతుందండి
ఓకే అండి మా సైడ్న కొంతమంది ఎరువులు వాడుత చెస్తారండి సహజమైన ఎరువు బట్ కొంతమంది ఆ కెమికల్స్ వాడతారండి ఇప్పుడు అందరు కెమికల్సే కదండి ఎక్కువ వాడతాఉండేది ఎవరో సహజమైనవి వాడేదండి అంటే ఆ కాలంలో ఇలాగా ఇప్పుడు ఆవులు అంటే ఎద్దులు అంటే అవన్నీ లేవు కదండి వాడేకి తగ్గిపోయి మీ సైడ్ ఉన్నాయండి మంచి ఇ ఆవులు ఏ ఎద్దులు అంటే అట్లా
మా సైడు కొన్ని చోట్ల ఉన్నాయండి ఇప్పుడు చాలా వరకు ఎక్కువ తగ్గిపోయినాయండి అప్పట్లో అయితే ఎద్దుల బండి ఇలాంటిది ఉపయోగించి పంట అనేది చేస్తు డండి ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేసాయి కదా అండి ఆ మిషన్ల ద్వారే పంటలు అనేది చేస్తున్నారండి అదికాక సేంద్రీయ వ్యవసాయం సాయం అనేది చాలా తక్కువ అయ్యిందండి
ఉహూ
సరే అండి ఇంకా ఈరోజు మనం చాలా వాతావరణం గురించి పంటల గురించి చాలా వరకు తెలుసుకున్నామండి
ధన్యవాదాలండి
ధన్యవాదాలండి